హలో
హాయ్ తేజ
ఏం చేస్తున్నావ్
ఏం లేదు అక్క ఇప్పుడే తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నా ఏం తింటానావు
అన్నం పప్పు మా అక్క తెచ్చి పెట్టింటే నా ఫ్రెండ్ కలిపి ఉంటే తింటున్నా
అవునా
హ్మ్మ్ మీరు తిన్నారా
హా జిమ్నాథ సయిద
తిన్నారు
నేను పప్పు అన్నం తిన్నా.
చెం పించ్
ఓ
అలాలు ఆ అల్వతింటావక్క.
అల్వాను వద్దురా నిం స్వీట్ ఎక్కువ తినను. తినే
అయ్యో ఏం కాదులే ఒక్క ఒకసారి వచ్చి తినొచ్చు.
నాతో ఒక టెన్ మినిట్స్ మాట్లాడతావా నువ్వు. ఓ
ఆ మాట్లాడతా అక్క పర్లేదు.
అవునా ఓకే నీ ఫేవరెట్ ప్లేస్. తేది
సంహిత్
అవునా నీకంటూ ఫేవరెట్ ప్లేస్ అలా ఏం అలనంద
ఉందానా కాశీ వారణాసి బీచ్
అవునా వెళ్ళావా ఎపు ఎప్పుడన్నా
వెళ్తా ఉంటడాల నాక్క కుదిరినప్పుడు. అప్పుడలా మీరు
ఆ ఆ లేదు నేనే ఎపు వెళ్ళలేదు. టాప్
రీసెంట్ గా ఏ ప్లస్ విజిట్ చేశారా అక్క.
నేను రీసెంట్గా ఎక్కడా పోలేదు, ఇంటికి వెళ్ళాను హాస్టల్ నుంచి.
ఓ జర్నీ బావుందా అక్క ప్లేస్
ఏ హూ బాలేదు ఫ్రీ బస్ కదా, ప్లేస్ ఏ ఉండదు బస్ లో.
హు అదే నిజం అక్క ఎందు పెట్టానరా అనిపిస్తాది ఫ్రీ బస్. ఒక్కోసారి
అవునా అవును
ఊ హుహు యా అక్క కాలేజ్ ఏంట్లుంది
నువ్వే చెప్పాలక్కా నీకు కాలేజీ లో బెస్ట్ మూమెంట్ మేమారిబుల్ మూమెంట్ ఏమన్నా ఉన్నాయా
క్లాసులు బంక్ కొట్టడాలు క్లాసులో రీల్స్ చూడల్ ఇదే పెట్ట టావు ఫెవరెట్వి లెజంటే
మీ కాలేజీలో స్పెషల్ ఏమి ఎక్కువ
స్పెషలా ఏం లేదక్క ఫుడ్ అల్లా కాలేజీలో ఉట్టిగానే జాయినైనా అనిపిస్తది
అవునా
అవునక్క ప్రతి బిటెక్ స్టూడెంట్ కథ ఇదేం లేనం
హు హో హా మీరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు
ఏం చేయలేదాక్క నీతో ఏమని చెప్పాలా ఆలోయిసున్నక్క
అవునా
హు దగ్గరలో అశ్విని కదా
అవును ఎలా రెడి ఆగవలూన్
ఆ ఎలా రెడీ అవ్వాలి కాలేజీలైనా ఒకసారి మీట్ అవ్వాలి ఇద్ ధర్మాన్ని ఆలోయిసునం
అవునా ఎంజాయ్ ఎంజయ్
నువ్ కూడా అక్క నువుంటే ఇద్దరం కలిసే కల్సచేదాం మీర్ తప్పకుండా రావాలక్క పర్లేదాక్క మళ్ళా ఆ ఈవెంట్ కొట్రండి ఎప్పుడు కలవలేదు కదా ఒకసార్
ఆ సేమ్ కలర్ డ్రస్ దేసుకుందామా ఒక ఆన్లైన్ లో ఆర్డర్ పెట్ కానక్
సరే ఇక నువ్ లింక్ చూడు నీను
నాథ్ నా నాతో ఆల్రెడీ ఒక బెస్ట్ డ్రస్ తుంది
అవునట ఒకసారి చూసాలే తాగేసినపుడే ఒకసారి చూస్ ఫాలెక్క నచ్చితే
ఆ ఆ మీకెంత లోపు ఉండాలా ఆ డ్రస్సు
తెలుసాలు
వేసుకోవాలాను ఉండేవి వేసు కుందాము అంతే కదా సేమ్ కమ్మలు సేమ్ చైన్ చిన్న చైన్ అలా వేసుకొని సేమ్ హెయిర్ స్టైల్ తెలుసుకుని పోదాం
అంత హెయిర్స్ అంటే కష్టం లే అక్క నా హెయిర్ కొంచెం
ఉమ్ మీ ఫ్రెండ్స్ తో వెళ్ళకూడదు మా నాతోనే ఉంటా అంటే వస్తా
పక్క నీతోనే ఉంట అక్క నువ్వు నాతోనే ఉంటే
నాకు ఇడి నేను అసలు ఇంతవరకు అష్యుకి ఫ్రెషర్స్ కే పోలేదు
ఈ ఇప్పుడు వస్తావు లే అక్క ఇంక లాస్ట్ టైం కదా వచ్చేస్తాం
అదే అదే ఎంజాయ్ చెయ అదే ఎంజాయ్ చేయల్లనే ఉంటాను
లేద్దామక్క ఈ మంత్ ఒక్కటే ఉండేది గట్టిగ అంటే ట్వంటీ ఫోర్త్ ఏమో అన్నారు ఈసారి బాగా ఎంజాయ్ చేసి మంచి సెండ్ ఆఫ్ ఇస్తాం స్పెషల్ ఆక్కవి కదా
రేపు ఎక్కడైనా వెళ్దామా మనము అలా ఎంజాయ్
సాటర్డే ఉమాకి వేరే వర్క్ ఉంది అక్క
ఏం వర్కు
ఉమా ఎక్కడికో వెళ్ళాలి ఎక్కడికో పోతా అన్నావు కదా అక్క దగ్గరికి వెళ్తా అన్నావా అక్క దగ్గరికి వెళ్తారు ఈ సండే ఉండదు
లేదు నెక్స్ట్ సండే పోతా అని ఏంది
లేదు లేదక్క ఈ సండే నే ఇప్పుడే రేపే ఎంజీస్ అయిపోతేనే వెళ్ళిపోతుందంట
నువ్వు
నేను ఉంటాను బట్ ఏమో అక్క తెలిదు
అవునా మరి
క
హైవేలేకి పోదాం లే
ఉమ్ సరే అక్క ఆ వెళ్దాం మరీ నెక్స్ట్ ఉమ్ ఉగాది వస్తది నెక్స్ట్ అశ్వలా అలా అయిపోతాది నెల అంతా
అవును మాకు ఇంకా నెక్స్ట్ టూ వీక్ ఇంకా లాస్ట్ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతా స మరి ఈ ఇంకా అశోకు రమ్మ అంటే అప్పుడు వస్తా అంతే
ఉహూ ఇంకయితే ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా ఈడే ఉంటామా నెక్స్ట్ వీక్ ఉగాది
ఆ ఇంగ నెక్స్ట్ వీక్ ఒకటే ఉండేది మనం
అవునా ఆ ఆ అది ఆ మ్ ఇవి నెక్స్ట్ వీక్
మీ ఫేవ్రెట్ ఫుడ్ ఏంటి
అంతే కదబ్బ
నీ ఫేవ్రెట్ ఫుడ్ ఏం
ఓ అదోట్ ఉంది కదా మేబి ఆర్ మే నాట్ అక్కా గోబీ అదే కదా ఇంకేం లే అంతే అక్క గోబి అలా
హలో
గోబి అక్కా
అవు వినా ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది. ఆ విన్పిస్
నీకక్కా ఏదన్న డ్రీమ్ ప్లేస్ మీకేమన్న డ్రీమ్ ప్లేస్
తిరుపతి పోవాలని చానా ఆశ ఉంది కానీ పోలేకున్నా
ఎక్కడ్కి
తిరుపతి
హలో తిరుప్ పతే కదక్కా ఎంద ఎల్లచ్చక్క ఎల్లచ్చు
ఎవర్ వస్తారు
అంత
ఎవ్వర్ రావడం లేదు వెళ్ళడానికి ఆగిపోతున్న. ఎప్పుడు ఫస్ట్ సెమ్ నుంచి అనుకుంటున్నా జరగడం లేదు నెక్స్ట్ వీక్ పోదాం అనుకుంటే ఇంకా మీకు కాలేజ్ ఉంట. ది
ఆ నీ ఫ్రెండ్ అంటే అడగొచ్చు కద సారీ
వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళు ఇంటికెళ్ళిపోయారు వాళ్ళు కాలేజ్ రావడంమా ఇష్టం ఉండద్ పల్లిక్ కి ఇంటికెళ్ళారు వాళ్ళు కాలేజ్ కి రావడం అవసరం ఉండాలి అంటే మేమిద్దరం కూడా వెళ్తే బావుండదు కదా ఇంకా ఓ ఒక ముగ్ ఇద్దరు ముగ్గురు ఉంటే బావుంటుంది కదా మేం ముగ్గురమే వెళ్తే ఏం ఏం బాగుంట్ హ్మ్ ఇంకొక అమ్మాయి అలా
నెక్స్ట్ వీక్ కదా చూద్దాం లే అట్లైతే
పక్కా వెడ్నెస్డే పోదాం వెన్స్డే ఆర్ థార్స్డే
బ్లాక్స్ ఉండలక్క సాటర్డే సండేనే ఎళ్దాం లే నెక్స్ట్ వీక్
సాటర్డే సండే అంటే మాకు మండే
నెక్స్ట్ వీక్ చూద్దాం లే అక్క ఆ
నెక్స్ట్ వీకే ల్యాబ్ ఎప్పుడూన్
ఫ్రైడే పక్కా వెళ్ళాలి దానికి మాత్రం
హుమ్మ్ ఫ్రై వెడ్నెస్డే పోయి థర్డ్స్ వద్దాం
ఆ ఒక్కసారి మధ్య మధ్య లో వెళ్దామా నెక్స్ట్ వీకంట వెడ్నెస్డే థర్స్డే ఓ ఎంసిసి ఉందక్క మనకి ఉండొచ్చు సో సాటర్డే సండే చూడొచ్చు
సాటె సండే అంటే మాకు మండే మిడ్ ఎగ్జామ్ ఉంటుంది
మిడ్ డే కాదక్కా ఏమైతదిలే ఫ్రైడే ఆఫ్టర్నూన్ అని స్టార్ట్ చేసి సండే ఆఫ్టర్నూన్కీ అట్లా వచ్చేద్దాం లేకపోతే
సరే ఫ్రైడే ఆఫ్టర్నూన్ పోదామ
హుమ్మ్ హా మార్నింగ్ లాబా ఆ వెళ్లొచ్చు
ఓకే
అది బెటర్ ఆ తిన్నానండ్ ఆ పక్కా
ఓకే ఎంజాయ్ థాంక్యూ యూ సో మచ్ మా డ్రీమ్ ఆ
బిల్గేట్స్
అలాంటివి ఇక్కడ మాట్లాడకూడద్ రండి మీరు
వావ్ ఐ సా యూ హంకు పతనాహి ముందే చెప్పాలి కదా
మనం తిరుపతికి వెళ్తున్నాము ఎంజాయ్ చేద్దాం నువ్వు అక్కడ మొహమాట పడకూడదు నీ తెలియని వారు ఒకరు వస్తున్నారు అని
నాకు ఉమ తెలుస అక్క నువు తెలుసు సాల్లే ఆ ఇద్దరు తెలిసనోడ్ల ముందర ఒకరు తెలి ఆ సరే అక్క పక్క మ లన్ ఏముంది అందరు మనోలే చేద్దాం అక్క ఫ్రైడే ఆస్తుంది
ఓకే ఇంకా అక్కడ ఏమన్నా ప్లేసెస్ తెలుసా నీకు
అయ్య అంటారు అక్క ఏ ఎందు అని తెలియదు అక్క నాకు టెంపుల్ ఒకటి తెలుసు
హ
ఏవో సిక్స్ ప్లేసస్ ఉన్నాయి అంటారు తెలియదు అలిపిరిమెట్లు ఉంటాయి అవి ఎక్కు తా పోతారు
ఆ అదిపోదాం కన్ఫామ్ పోదాం
ఏంటి ఫోటోస ఆ సరే అక్క ఇప్పుటికప్పుడు డ్రెస్ ఆర్డర్ పెడితే ఎప్పుడస్తుంది
ఇప్పుడు ఆర్డర్ పెడద్దాం ఇప్పుడే సెవెన్ డేస్ కి వచ్చేస్తది
ఏమో ఇప్పుడు అంతా బడ్జెట్ చాలా కష్టంలో ఉన్నాయి అందుకు అనే అన్న ఏదో ఒకటి ఉన్నది వేసుకుంటాలే అంతే నీ డ్రీమ్ ప్లేస్ని మేము ఎండ్ ఆఫ్ ద కాలేజ్ లైఫ్ లో ఇచ్చేస్త
ఓకే నాతో టెన్ మినిట్స్ కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్